హలో
హాయ్
హాయ్ అండి ఏం చేస్తాళ్లు
ఎవరు
హు ఆ
ఏం చేస్తున్నాంటే ఇప్పుడే తిని పడుకున్న మీరు
నేనిప్పుడే కాలేజ్కిళ్ళి ఒచ్చినా హాఫ్ఆన్అవర్ అయితుంది
అవునా ఏం చదువుతున్నారు ఇంటరా
ల్ లేదు బి ఫార్మసీ థర్డ్ ఇయర్
అవునా మీ వాయిస్ అయితే ఇంటరమ్మాయిలానే ఉంది
ఇంటర్ కాదండి నేను బి ఫార్మసీ
ఓకే
హు ఇంటర్ అయిపోయింది ఎప్పుడో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితుంది ఇంటర్ అయిపోయి
ఓకే మరెందుకు చిన్నపిల్ల వాయిస్లెక్కనేత్తాంది
ఇంటరైపోతే వాయిస్ పెద్ద పెద్ పిల్లలాగా రావాలని రూలేమయిన ఉందా
ఏమో లేదనుకుంటా కాకపోతే చేంజ్ అయిద్ది కదా అంటే నాకు తెలిసి చిన్నగా క్యూటిగా ఉంటారు కావచ్చు అందుకే చిన్న వాయి మంచిగ వస్తుంది వాయిస్ చిన్నగా మంచిగుంటది కావచ్చు అందుకే చిన్న క్యూటంగొత్తంది వాయిసు అంటున్నా
అవునా
తిన్నారా
ట్యు తిన్నాం మీరు తిన్నారా
చాలు ఇంగా ఇంగ ఆ రోజు మటన్ బగారా మీరు
అవునా ఆలూ కర్రీ తిన్నా
తిన్నం అంటే ఎవరెవరు
నేను మా కాలేజ్ లో ఫ్రెండ్సు తిన్ను
అవునా వాళ్ళందరి గురించి అడగలేదే మీ గురించి అడిగినా తిన్నారా అని
తిన్నా తిన్నా అయితే నేను
ఓకే ఎలా ఉంది కర్రీ
బానే ఉంది
వైట్ రైస్ ఆ బగార్ రైస్ ఆ
వైట్ రైసే హాస్టల్లో బగారా రైస్ ఎందుకు బెడతారు
అవును అంతేలే వాళ్ళు పెట్టింది తినాలి ఇగ మనం
మీరే ప్రిపేర్ చేసుకుంటారా ఫుడ్డు
మేమే ఏసుకుంటాం మాకు నచ్చింది చేసుకుంటాం
బ్లాంక్
ఈ రోజు ఏం తినాలనిపిత్తే అదే చేస్కొని తింటాం హలో
హలో విన్పియట్లేదా వాయిస్
విన్పియ్యట్లే చెప్పండి
చెప్పాలి మీరే ఏం చేస్తున్నారు ఇవాళ డే అంతా ఏం చేశారు
ఏం లేదు ఐదుకు లేషినా టిఫిన్ చేసినా లెవెన్ అయ్యింది మా వోళ్ళు మటన్ తెచ్చుకుందానని వెళ్ళి మటన్ తెచ్చుకొని బాగారేసుకొని తినేసరికి ఇంత ఈ టైం అయ్యింది
కేకు తిన్నారు అయితే
ఇంతకు ముందే విని అట్లా నార్మల్ గా పడుకున్నా
ఆంతలోనే ఒక పిచ్చిది ఫోన్ చేషింది మెర్సి ఆని ఉంటది ఆమె ఫోన్ జేషి పిచ్చి పిచ్చిగా ఒర్రిందిగా
అయ్యో అండి
ఇంకా కాలేజీలో ఏం జరిగింది ఈ రోజు
క్లాసెస్ అయ్యింది
ఏమేం చెప్పిండు ఇవాళ కచరా కచరా రోడ్ ఉన్నది చూసావా
వడ్డే సాబ్
అయ్యో టైం పాస్ చేసుకుంటున్నా మరి టైం పాస్ చేసిటప్పుడు అయినా ఫోన్ చెయ్యాలి కదా
టే ఫోన్ చేసు
ఆ మీ వాయిస్ స్లో విన్పిస్తుందండి
అండ్ ఇక్కడ వాన పడుతుంది అందుకే అనుకుంటా సరిగ్గా సిగ్నల్స్ లేవ్ అనుకుంటా
అవునా వాన ఎందుకు కొడుతాంది మిమ్మల్ని ఇంత మంచి అమ్మాయిని వాన కొడతాదా చెప్పండి దానికి ఏలా చేతులు వస్తయి
ఏ బయట పడు
బయట పడతాంద మీమ్మల్ని కొడుతంది ఏమో నేను అనుకున్న
లేద్ లేదు బయట వానొస్తాంది నేను లోపల కూర్చున్న విండోలో కెళ్ళి నేను కొడతన్నానే అంట
ఊమ్ విండోలోకెళ్ళి చేతి బయట పెట్టారా అన్నా అక్కడ ఫైర్ైర్ ఎ ఆహా ఎలా పడుతుంది పైకేల్లి పడుతుంద కిందికెళ్లి పడుతుందా
ఆకాశంలొ నుండి
ఆహా ఆకాశం నుంచి పడుతుందా ఇప్పుడు విండో నుంచి మీరూ ఆకాశం చూస్తున్నారన్నమాట ఉమ్ ఇంకేంటి సంగతులు ఏం చూషిల్లు కొత్త మూవీస్
రీసెంట్ గా నేను ఏం జూల్లె అసలు ఖాళీగా ఉంట లేను నేను బాగా ఫుల్ బిజీ ఉంటాను
కా అంత బిజీ బాయ్ ఫ్రెండా
అవును
ఎంతమంది
ఒక్కళ్ చాలు నాకు
పేరు
ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు లెండి రీల్స్ చూడానికే నా టైం అయిపోతుంది గేమ్స్ రీల్స్
ఆహా గేమ్స్ ఆ ఏం గేమ్స్ ఆడతారు ఎక్కువ
పజీలు ఆరో పజీలు ఈజీ బేన్ ఇలాంటి గేమ్స్ ఆడుతాం
అవునా డూయల్ ఆడేటివి ఆడారా
ఉ ఇవే ఆడుతది ఇదే పని
ఉహు డబల్ కాట్ మిల్కీ
మీరేం చేస్తారు డైలీ మరి స్టడీ చేస్తున్నారా కాలేజ్ పోతారా స్కూల్ పోతా
మా కాలేజ్లే అండి ఇప్పుడు నైట్ షిఫ్ట్ మాకు డ్యూటీ ఉంటది ఆఫీసు ఫోర్ అవుద్ది పండుకునేసరికి లేేచే వరకి టెన్ ఎ లెవెన్ అవుద్ది వండుకొని తిని మళ్ళీ పడుకుంటే పైవ్ అయిద్ధి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తానం చేసి మళ్ళీ ఆఫీస్ పోవడమే డైలీ రొటీన్ ఆ
దగ్గరేనా మరి మీ ఆఫస్
దగ్గరే టూ కిలోమ్ టూ కిలోమీటర్స్ వత్తయ్ టెన్ మనీట్స్ లో పోవచ్చు
ఉ ఏలా ఉంది మరి మంచిగా జాబ్ ఇక్కడ తిరగడం ఎంజాయ్ చేస్తున్నారా లైఫ్
ఉమ్ సింగిల్ లైఫ్ కదా బానే ఉంటది ఎవరన్న ఒకరు దొరికతే బాగుండు కానీ ఎవరు దొరకట్లే
యా అవును
ఉ
దొరుకుతారు లేండి
అది ఉంటాది మిర్సి అని ఉంటాది కాని అంత పిచ్చి పిచ్చి వాగుతది
తను ఏవరు ఎందుకు ఊకో వస్తంది మధ్యలో
అంటే మాకు పరిచయం అయింది మీ పేరు చేపద్దా సరే చెప్పన్
ఎక్కడ పరిచయం అయింది
ఏదో కాడ పరిచయమైంది లేండి మీకెందుకు తన గురించి మా మెర్స్ మేం జూస్కుంటాం ఇంకా
చూస్కోండి మీరే గాని
ఊఁ నేనూ వస్కుంటం మీకెందుక్
ఓకే ఓకే
ఉమ్
ఇంక వన్
చెప్పాలి మీరే
ఏం లే ఖాలీ మీ మాటలింటాంటె నవ్వొస్తుంది
నవ్వా ఎందుకు
పాపం వేరేటోళ్ళక్ నేన్ తిడతాన్ గద వాళ్లెంత అమాయకులో వాళ్లెంత మంచి వాళ్లో
ఉమ్ వాళ్ళు మంచోళ్లే కానీ పిసపిస చెప్తారు గంతే
అవునా మీరు రిలేటివ్సా మీక్ అళ్లు ఎట్ల తెలుసు మరీ
మేమా రిలేటివ్స్ కాదు కానీ క్లోజే మొన్న మొన్న నుంచి క్లోజ్ అయినాం
ఎన్ని డేస్ అయితాంది మీర్ పరిచయం మరీ
ఆ టూ డేస్ అయితాంద్
ఆ హా టూ డేస్ కే అంత బ్యూజ్ అయి
ఆమె గాలె గాన్ నేన్ క్లోజ్ ఐనా ఆమె చెప్పిన గద పిచ్చిదని ఇగ
అట్లెట్లైపోయారు మరి మీలంతీజీగా
ఊ ఆ అట్ల అంటే ఉంటది కొంచెం
అట్ల అందర్క్ క్లోజ్ గాకండ్ అందర్నీ నమ్మ
అందర్కి ఎందుక్ ఐతాం కొందరి కైతాం మెర్సికైనం గంతే అందరికైతే పిచ్చోళ్ళనుకుంటరు
బావుంది నేమ్
ఉమ్ ఏం పేరు మెర్సిఆ
మే హా
నాకే బావుండాలి మీకెందుకుండాలి బాగా మీరెవరు అసలు బావుందన్డానికి
అంటే నేమ్ కొచ్చం కొత్తగా ఉంది విన్నీకీ అని
కొత్తానే ఉంటది ఎందుకంటే మామెర్సి గావట్టి కొత్తానే ఉంటాది అందర్కి నీకెందుకది
పొద్దప్ పగ్లూ
వో
సరేలేండి వేరే టాపిక్ మాట్లాడుతుందం మనం ఇవాళ
ఊఁ సరే చెప్పండి చెప్పండి
చెప్పండి మీరే ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ జేస్తరు అన్నొచ్చా మీక్ వంటలు
అన్నొచ్చండి
అంచి
మీకేదన్న గావాలీ రెసిపీ గావాలంటే అడగచ్చు ఓపెన్గా చెప్తా నో చార్జెస్
చేయనీకే రాదండి ఫస్టఫల్ అడిగేంది ఏముంది
జర్ గాలే గావట్టే నన్నడుగితే నేన్ జెప్త ఎట్లేయాలో
తప్పకుండా
ఉమ్ ప్చ్
చేషినప్పుడు ఖచ్చితంగ అడుగుతా నేనేమైన ఫుడ్డు చూసిన మిమ్మల్ని నేను ఏమన్నా చేస్తే మిమ్మల్ని అడుగుతాండి మీకు చెప్
మా మెర్సీ అత్త నేను మా మెర్సీ అత్త అన్ని పెడతా ఎట్ట అంటారో టేస్ట్ చూపిస్తా మా మెర్సీ అత్త అన్నది నా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పెడతా అంటున్నా
అవునా
ఉమ్ ఏమి ఇష్టమో కనుకొని అండాలి మళ్ళీ ఉట్టిగా నన్ను తిట్టినారు గా
కానీ
అవును మీకేం ఇష్టం ఫుడ్ లా
నాకు ఏమి ఇష్టం లేదండి
అంటే ఏదో ఒకటి ఉంటాది కదా ఫేవరెట్ చికెనా మటనా బొటా ఫిష్ ఆ
చి చికెన్ ఒక్కటే నా ఫేవరెట్
ఆ
చికెన్ ఒక్కటె నా ఫేవరెట్ ఇంకేమి తినను
మా మెర్సీ కూడా చికెనే అనుకుంటా ఇష్టం మీకు చికెన్ ఫ్రై ఇష్టమా చికెన్ సూపా చికెన్ బిర్యానీ
బిర్యానీ ఇష్టం మా డాడీ బిర్యానీ బా చెస్తారు
ఓకే అండి నేను కూడా బిర్యాని చేత్త ఇంకా
చెప్పాలి మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా
నాక హాట్ ఎ ఇష్టం
అవును
ఉమ్
ఇంకా మరి ఏమైన్నా స్వీట్ ప్రిపేర్ చెయ్యడం వచ్చా మీకు
స్వీట్ ఏమ్ ప్రిపేర్ చేయలే ఓన్లీ మటన్ బగార పెరుగు
పెరుగు ఎవరైనా ప్రిపేర్ చేస్తారండి
పెరుగులో క్యారెట్ ఆనియన్ మిర్చి ఇంకా ప్రోమ ప్రోమోగ్రెనేట్ ఇగ అన్ని వేసి మిక్స్ చేసుకొని తిన్నాం బగారా అన్నంలో‌‌ బాగుండది
తమరు
పెట్టాలి రేపుందా కాలేజ్
ఉంది వెళ్తానో లేదో తెలియదు
ఊహు కార్లో ఎంత మీ కాలేజ్ రూమ్ లో క్లాస్ లో ఎంత మంది స్టెంత్
సెవెంటీ మెంబెర్స్ ఉంటారు
అబ్బో సెవెంటీ ఆ
హండ్రెడ్ గానీ థర్టీ మెంబర్స్ రారు కొంతమంది
గర్ల్స్ ఎంత మంది బాయ్స్ ఎంతమంది
బాయ్స్ థర్టీ మిగతా మొత్తం గర్ల్స్ ఫార్టీ ఫైవ్ ఉంటారు
ఉహు ఉన్నారా ఫ్రెండ్స్ బాయ ఫ్రెండ్స్
లేరండి నేను అందరితో మాట్లాడను
ఓహో మీకు శివ తెల్సా
పొ తెల్వదండి
అయ్యో టాక్ వచ్చింది మీ కాలేజీలో హ్యాండ్సంగ్ ఉంటదంట తెలుస అంటా మీ కాని
తెలుసు మా క్లాస్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి పిల్ల ఉంది శివ పే శివప్రసాద్ అయన పేరు
శివప్రసాద హాన్డసమ్ గా ఉంటాడ
బానే ఉంటాడు ఇగ వాళ్ళ పిల్లక్ నచ్చింది
వాల్ల పిల్ల పేరు ఏం పేరు మర్చిపోయా
శృతి
శృతియా ఛీ ఇంచ
చెప్పండి
మీ హాస్టల్లో పర్మిషన్ ఉంటదా ఏమన్న వండుకోవడానికి
లేదు లేదు వాళ్ళే